అర్జున్ గారు ఏం చేస్. తున్న దిల్సుఖ్ నగరు
మ్మ్ జస్ట్ ఇప్ పుడే ఛాయ్
హ్మ్
హాస్టల్ పోదామా అనుకుంటున్నాయి ఇక
అవునా తిన్న్ లేదు మేము ఇప్పుడు అ సాయంత్రం నైట్ తింటాం ఇప్పుడు తినం
అవునా ఇంకేంది మరి పోతున్నా అన్న నేను ఇంకేంది తిన్నారా మరి
ఇప్పుడు తినాలి
ఆహా
రాఖీల్ ఎక్కడ ఉంటున్నారు అఖల్
అఖిల్ అక్కనే సంగారెడ్డి
ఇ గడేడి ఊళ్ళో ఉంటున్నాడా
ఆ మీరు ఇంటి ఎప్పుడు పోతుండ్రు
నేను ఇంతకిి నెక్స్ట్ మంత్ టెన్త్ కి పోతా టెన్త్ కి టెన్త్ కి పోయి లేవన్ కి నా ఫ్రెండ్ మళ్ల మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ అటెండ్ అవ్వాలి
అటెండ్ అయ్యి వస్తారా
ఆ మాకేండైయి త్రీ డేస్ ఉంటామ్మా కావచ్చు పెళ్ళి తర్వాత వస్తాం
మళ్ళా ఇంకో పెళ్ళికిపోవాలేమో విలేజ్ లో
హూ
అవునా
విలేజ్ పెళ్లికి కుడా పోవాలి మా విలేజ పేల్లికి అయితే పక్కా పోవాల్సింది ఎందుకంటే ఫ్రెండ్ కదా ఉ అదే మీకు ఫోన్ చేసార వాళ్ళు ఇంకా కిరణ ఫోన్ చేసినడా
తతది ను
ఏమ అంటున్నాయిర మీ పాయిదాలు
మాట్లాడు ఎందుకు అట్లా చే ఆ వాళ్ళు ఇప్పుడు ఒకసారి వస్తారు ఆ ఊరిలో అప్పుడు మనం కలి తెలియకుండా బాగుంటధీ
ఊ
నాకవసరంలేదుర భై
హ్మ్
ఎట్లా ఉండేది ఎట్లయినా ఉంటాం మనం ఆళ్లొచ్చినా చిరాకున్నా మనం ఎట్లా ఉండాలో అట్లనే ఉంటాం అన్నా
ఆ ఆయనకేందిలో మధ్యలో ఆయన ఫోన్ చేసి మాట్లాడేది
అడిగీ మంచిగా అనిపిస్తలేదా
ఆయన కూడా సరిగ్గా మాట్లాడతలేడు నాతో ఇంటికి పోయినప్పుడు
అవునా
నాకు అనిపించింది ఆయన ఆయనకు మొన్న బర్త్డే విస్ చేసినప్పుడు కూడా నాకు పో కరెక్ట్ మాట్లాడతలే అంటే రిప్లై ఇయ్యలే థ్యాంక్ యూ అన్నా అని చూసిండు లైక్ కూడా కొట్టలే అంటే వాళ్ళు ఒకటే అందరూ మ్మ్ అట్లాఅనిపించింది నాకు మొన్న మ్మ్ వాళ్ళు కూడా మనకి ఇయ్యలే కాబట్టి వాళ్ళకు ఆయనకు కూడా అట్లా ఉంది ఆ ఫీలింగ్ ఉంది సేమ్
ఉందంగా మరి అతో ఏం చేసేదని
ఆయన ఫోన్ నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడు ఆయన వాళ్ళతో మాట్లాడకు నువ్వు
లే వాళ్ళతో మాట్లాడుతలే
వాళ్ళే ముందు నుంచి మాట్లాడిపిస్తే మాట్లాడు మ్మ్ అంతే అంతా మోసం చేశారు కదా మనకు
అదే నేను మాట్లాడా మాట్లాడిన వాళ్ళ ముందు నుంచి మాట్ అట్లాన్నా ఏదో మాట్లాడినట్టు ఉండాలి అంతేఇగా మాట్లాడినా కూడా
ఆ అట్లా మాట్లాడితేనే వాళ్ళకి అర్థం అయితది మ్మ్ లేవు బోత్ లేడిస్
మన్న మాట్లాడం నేను చూపిస్తుా నేనైతే మాట్లాడను తప్పే
ఆ ఆయన కిట్టు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోనే పోయంండడి ఏమో ఆటో
ఇక్కడ ఆ ఆ ఆ ఢిలీ అక్కడ
ఏం జాబ్ చేస్త తామ అంటే ప్రైవేట్ గానా
మ్మ్ మ్మ్
మ్మ్
ట కానీ సాలరీ బాగుంది
సాలరి ఎంత ఉందో
ఎయిటి చిల్లర్ అట
అవునా య్యో అమెతో పెళ్లి చేస్తారా మరి
చేయడాన్న
ఆ ఎందుకు
ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూ ష్యూస్ చాలా ఉన్నాయట పైరా ఆటు ఉన్నాయి ఇంకా పిలల్లు పుట్టారటా
అవునా
ఊ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి నేను చేయారు
ఉ ఇ అన్న అయిందని అన్నాడ అట్లా
ఉ నాకు తెలుసి అమ్మాయ సిటల్ తీసుకపోయినాంక థైరాడ్ గురించి అప్పుడు
వాళ్ళది ఎక్కడ అసలు అమ్మాయి వాళ్ళది.
ఆ అమ్మాయి వాళ్ళదా
ఆ
మహారాష్ట్ర బాడర్
అంటే మన ఆదిలాబాద్ ని ఆదిలాబాద్ లోనేనా
జీన్ లో కాదు వేరే సైడ్ వస్తది అట్టాగే ఊరు లో
అవునా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పైసలు ఉన్నారు. నొమ
లేదు వాళ్ళ డాడీ ఈ బస్ ఉన్నది. వాళ్ళ డాడీ స్తవన్ ట్రావెల్స్ అని ఉంటాయి చూడు. సేమ్ అట్లా బస్సున్నది. వాళ్ళ డాడీ బస్ నడుపుతాడు.
బస్ ఒన్ బస్ ఉందా ట్రావెల్స్ ఉందా ఎన్ని ఉన్నాయి ఎన్ని బస్సులు ఉన్నాయి.
ఒక్కటే ఉంది.
ఒక్కటే బస్ అంటే ఇలా కిరాయతో పోత్తర ఏమ
ఆ కిరాయి ప్యాసెంజర్స్ కోట్టుకుంటారు
ఊఉ వాళ్ళు ఇప్పుడు అమ్మాయి ఎక్కడ న్యూడీల్లీ ఎక్కడ న్యూడీల్లీ చేస్తుంది అమ్మాయి జాబ్.
ఆ డిల్లీ జస్సింతక్కడ జసింద తెలియ
ఆ అయితే అమె అయితే పెద్ద జాబ్ కి ప్రిపేర్ అయితుంది అది ఇది అంటుండే ఇలు అవునా ఇప్పుడు ఏం జాబ్ ప్రిపేర్ లేదు ఇది మ చౌవుకుంటాంది.
జబ్ వచ్చిందేదో ఆ జాబ్ చేసుకుంటా ఉంటుంది.
అవునువును
ఊ
ఊ హు వుంది ఇప్పుడు ఈయన రాలే మళ్ళా, ఇంకా పోయినప్పుడు అటే ఉన్నాడేమో మంచిగా చదువుతుండు అమ్మాయి అమ్మాయి
ఎవరు
నేను ఆ మా మనవడు.
ఏ వాళ్ళు వచ్చేసారు అప్పుడే.
ఎన్ని రోజులు పోయిండాయా మూడు రోజులో రెండు రోజుల్లో పోయిండొ.
మూడు రోజులు అట్టే ఉన్నాడుగా.
ఈన ఒక్కడే పోయిండా ఈయన. ఇప్పుడు మన విలేజ్ వాళ్ళ కొడుకు కూడా పోయిండా.
కాదు. వాడు అంతమ్ముూడు ఇద్దరు పోయిరు వాళ్లు.
ఆ అంటే ఈయన దొండొన.
ఉమ్. ఆడు ఓక్. క్లాస్ వింటాడట. స్టడీహాల్ తీసుకున్నాడు. అక్కడ చదువుతుండు.
అవున. సగమే సగం చదువుతే మంచిది. అ ఈ సదువదేం సాధువుడె మంచిగా.
ఆ అవును.
ఫోన్ చస్తారు గానీ వాళ్ళు ఫోన్ చేసినపుడు వాలు ముందు ముందు నుంచి మాట్లాడతా గదా అప్పుడే మాట్లాడు. అది కూడా మాట్లాడితే. ఏదో మాట్ ఆ ఓకే రైట్ అంతా క్లోజ్ ఉండు. ఫోటో దిగు ఇప్పుడు వాళ్లతోటి. ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ డే ఉమ్ కూడ. తనయతిది సేమ్. నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ కూడా మనకు వాళ్ళు అట్లానే చేస్తారు.
సపోర్ట్ చేయరు మనకు వాళ్లు.
చెయ్యను కూడా చేయడం నెక్స్ట్ ఇంకోడు అట్లానే ఉంట్. చేస్తా కాబట్టి. మనం ఏదో ఉన్. ఆ మా ఉంటే ఉండాల ఐనటు ఉండాలి అంతే.
అవ్
ఉమ్ అంతే వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు.
ఆవ్.
ఉమ్ అంటుంది.
అట్లానే ఉంటాది వాళ్ళతో
ఊ హూ ఏమో ఏం చేస్తున్నారు మరి
మ్మ్ వాష్ టల్లకి బయటకు అచ్చి ఆగిన ఇంకా సారోళ్ళు అస్ టరు ఏమైనా మాటాడిపిస్తే బావుండదని ఇక్కడనే ఆగిన
అంటే ఇప్పుడు నువ్వు నిన్న లీవ్ తీసుకోలే
తీసుకున్నాగా ని సారోళ్ళకి చెప్పకుండా లీవ్
అవునా శేఖర్ సారకి ఏపల్లే
ఉహు
ఊ సైకో సార్ కి చెప్తే మంచిగుంటుండే
ఆడగా నను ప్రతిసారి చెప్పుటుకోవదు
హు
కొన్ని కొన్ని సార్ ఇట్లా కూడా పోవాలి
ప్రవీణన అన్న కూడా ఉన్నాడెమో అక్కడనే
ఆడు ఏ ఉంటాడు
ఎన్న ఉంటాడు ఆయన ఆయన ఎక్కడ కూడా ఆయన హాస్టల్ ఆ మీ అది హాస్టల్ నుంచి బయట రాడు ఆయన
రాడు పైస లేవు ఏడు కెలి వస్తాడు
పైస లో ఉంటా బయటస్ వ తిన తినడు ఆగడ తిన్నోడు బడుకోడు
పైసలు ఉంటేయి గాని ఆగాడు లోపల పైసలు ఉంటే రూమ్ లో ఆగాడు
ఆ అ మళ్ళ ఇప్పుడు స్టూడెంట్ ఎప్పుడు స్తారు ఇంకా రాలేము
ఏ మెలా మెలా వస్తు ర ఒక్క ఒక్కలు ఒక్క ఒక్కలు
అవునా
ఈ అవు ఫీజు ఎక్కువ అడుగుతుర గా అందు కేేక్ కొంత మ ఏ బీస్ లేక అవుతూరు కొన్నామంది
ఓే
లేట్ హోద మని ఆగుతురు అట్లా డౌన్ ఉంది పరిస్థితి
అఓ హు ఇప్పుడు పోయినాన్నది బయట తీసుకుపోయానకి చేయ్ తాగడానికి
ఎవరికి
ప్రవీణ అన్న కి
నా దగ్గర రూపాయలు లేవు అంటేనా పోవాల
తీసుకపో పాపం మంచోడేగాద అయన కూడా బా బాకీ చేసయినా తీసుకోపోవాలి
బాకా అక్కడాడగాలి తీసుకోనే బ
హ్మ్ ఎక్కడైనా తీసుకోవాలి ఇప్పుడు మీరు చాలా మీకు ఇచ్చేస్తారు కదా చాలా మంది
హు సరే సరే